హలో హు బావున్నా ఎం జేస్తున్నావ్
ఏం లేదు ఊరు ఒకే ఉన్నా
ఊ
నువ్వు
టీవీ నేను గుడా గమ్మున కూచోన్నున్నా ఆహ్ ఈ సెమిస్టర్ని ఈ సెమిస్టర్ అయిపోయాక ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం
ఆంటున్నాను ఉ బా సూపర్ అయి ఐడియా నేను కూడా చాలా రోజులుగా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నాను నేను రావచ్చా
ఆల్వేస్ వెల్కమ్ హిల్ స్టేషన్ వెళ్దామా లేకుంటే కాస్త కూల్గా ఎన్విరాన్మెంట్ ఉన్న చోట రిలాక్స్ గా అవుదామా
అవును బాగుంటుంది కానీ మన దగ్గర నుంచి చి దగ్గర్లో ఏ హిల్ స్టేషన్ ఉంది
అయినా ఇక్కడ దగ్గర్లో హార్సిలీ హిల్స్ ఉంది కదా మనకి అరకు వ్యాలీ గురించి విన్నావా ఎప్పుడన్నా చాలా అందంగా ఉంటుందంటారు చాలా మంది ఎప్పుడైన్నా విన్నావా
అంటే విన్న ఫోటోలు చూశాను ఆ చాలా గ్రీనరీ ఉ ఉంది అక్కడికే వెళ్దామా
అంటే నేను మా కజిన్స్ వాళ్ళు వెళ్ళింటే చూపించారూ అన్నమాట ఫొటోస్ బాగుంది ఫొటోస్ లో వెనకాల బ్యాక్గ్రౌండ్ సీనరీ అంతా అప్పుడు ట్రావెల్ ఎలా ప్లాన్ చేద్దాం ట్రైన్ లేదా బస్సా లేకుంటే కారు మాట్లాడుకుందామా కార్ అంటే చాలా బడ్జెట్ ఉండాలి కార్లో పోవాలంటే
అంటే ట్రైన్ లో వెళ్తే జర్నీ కూడా ఎంజాయ్ చెయొచ్చు కదా లైక్ విండో సీట్ లో కూర్చోవచ్చు నేచర్ చూస్తూ వెళ్దాం అదే కార్ అనుకో కోనీ వెళ్ళాలి అసల్ ఎవ్వరికి ఆ కంఫర్టబుల్ గానే ఉండదు కార్ లో వెళ్తే అదే ట్రైన్ లో వెళ్తే కంఫర్టబుల్ గా ఉంటుంది జర్నీని ఎంజాయ్ చేయొచ్చు
ఆ కానీ అక్కడ ట్రైన్స్ లో ఆ వాష్రూమ్ స్మెల్స్ అసలు జర్నీ అక్కడ జనరల్ అయితే చాలా కష్టం రా పోయేది
అ
నిజమే కానీ టికెట్స్ ముందే బుక్ చేయాలి కదా ట్రైన్లో
అవును లేకపోతే లాస్ట్ మినిట్ లో లైక్ ప్రాబ్లం అవుతుంది ముందే బుక్ చేసుకోవాల అంటే బుక్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు కూడా తత్కాల కానీ మనకి సీట్ దొరుకుతుందా లేదా అనేసి మనం లైక్ బోర్డ్ అయ్యంత వరకు కూడా తెలీదు అనమాట సో ముందే బుక్ చేసుకోవాలి
నువ్వు అప్పుడే ట్రైన్ వరకు వెళ్ళిపోయినాం ఫస్ట్ నుండు అందరినీ అడుగుదాం ప్లాన్ చేద్దాం ఎన్ని రోజులు వెళ్దాం ప్లాన్ చేసి మళ్ళంతా ఎగ్జిక్యూట్ చేద్దాం సరేనా ఎన్ని రోజులు వెళ్దాం ఎన్ని రోజులు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు
రోజులు సరిపోతాయి ఎక్కువ రోజులు అయితే బడ్జెట్ పెరుగుతుంది కదా బడ్జెట్ గురించి కూడా కొంచెం ఆలోచించలి కదా టూ ఆర్ త్రీ డేస్ ఓకే
ఊ అవును అది ఏ కరెక్ట్ ఎ ఇప్పుడే టూ త్రీ డేస్ కి ఇంకా చానా బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది కరెక్ట్ బడ్జెట్ కూడా ప్లాన్ చెయాలి మనం స్టూడెంట్స్ కదా మనకి ఎర్నింగ్స్ ఎక్కడ నుంచి వస్తాయి ఎంత పేరెంట్స్ పైన డిపెండ్ అయ ఉం ట మనం
అవును కొ ఖర్చు కొంచెం కంట్రోల్ లో ఉండాలి హోటల్ కూడా చీప్ గా చూస్ కుందాం మళ్ళీ ఫుడ్ కూడా లైక్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి పోకుండా చిన్నగా చిన్న హోటల్స్ లో కూడా మంచిగా బెస్ట్ గా ఉండే రివ్యూస్ ఉండే హోటల్స్ ని చూసుకొని మంచి రివ్యూస్ రేటింగ్స్ ఉన్న హోస్ట హోటల్స్ ని చూసి అక్కడికి వెళ్దాం తినేక్కుడా
ఆ అవును ఆ సైడ్ ఇంకా అది విజిటింగ్ ప్లేస్ కదా ఇంకా చనా ప్చ్ అంటే రేట్లు చానా ఎక్కువగా ఉంటుంది హోమ్ హోమ్ స్టే అంటే ఇంకా బాగుంటుంది లోకల్ ఫుడ్ కూడా ట్రై చేయచ్చు
స్ నాకు కొత్త ఫుడ్ ట్రై చేయడం చాలా ఇష్టం
ఊ అంటే అక్కడ ఏ ప్లేసెస్ చూడాలి ఏమన్నా ఐడియా ఉందా
అంటే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం వాటర్ ఫా ఫాల్సు ఆ వ్యూ పాయింట్స్ ఊ కాఫీ గార్డెన్స్ సొ ఇవన్నీ మస్ట్ విజిట్ చేసే ప్లేసెస్ అనమాట
ఎక్కడ ఇవన్నీ నువ్వు ఆన్లైన్ లో చూసావా ఫోటో ఫో హటోల్ కూడా చాలా తీయాలి మనం ఊ ఇన్స్టాగ్రామ్ ఫుల్ అవుతుంది
అవును అది మాత్రం నిజమే నిజమే కానీ కేవలం ఫోటోలు కాకుండా నిజంగా ఎంజాయ్ కూడా చేయాలి మనము ఫొటోస్ తీసుకుంటా ఉంటే ఎంజాయ్ చూడం మర్చిపోతాం మనం
అవును కొంతసేపు ఫోన్ పక్కన పెట్టి నేచర్ ని ఫీల్ అవ్వాలి అక్కడ ఏమేం అంటే బర్డ్స్ అంటాయి కదా ట్రీస్ ఉంటాయి కాబట్టిన్నింటిని మంచిగా చూసి కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించి అప్పుడే కదా ఫ్రెష్ థాట్స్ అని కూడా వస్తాయి మనకి కి
అవును ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే సేఫ్టీ కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలన్నమాట సేఫ్టీ కమ్స్ ఫస్ట్ అది ఇంపార్టెంట్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ ఏ
అవును ట్రావెల్ డీటెయిల్స్ ఇంట్లో చెప్పాలి ఫస్ట్ మనం ఎట్లా వెళ్తున్నాం ఎవరెవరు వెళ్తున్నాం అని ఒక వాళ్ళకి ఒక ఐడియా ఉంటే వాళ్ళు ఇంకా మనని అంటే వాళ్ళు కొంచెం కూల్గా ఉంటారు పేషెన్స్ గా ఉంటారు అంత ఇది టెన్షన్ తీసుకోకుండా ఉంటారు
వు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అలాగే మనం మెడికల్ రిలేటెడ్ లైక్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అలా మెడిసిన్స్ కొన్ని అవసరమైనవి నెసెసరీ ఉండేటు తీసుకో వెళ్ళాలి అక్కడ మనకు తెలీదు కదా ఏవి ఎ ఎక్కడ ఉంటాయి వెతుక్కొని బడ్జెట్ కూడా ఇంక్రిస్ అయిపోంది పోతుంది అక్కడ మెడిసిన్స్ కూడా మేబి కాస్ట్లీ ఉండొచ్చు మనకి ఇక్కడ నుంచి తీసుకని వెళ్తే సేఫ్టీ అన్మట్ సేఫ్టీ బడ్జెట్ ఫ్రెండ్లీ తిరగని అవసరం లేదు
ఎక్కువ ఏమేమివు అంటే జస్ట్ పోయేటప్పుడు వామిటింగ్స్ వచ్చేటప్పుడు వామిటింగ్స్ ఆ సిచ్యుయేషన్ ఉంటుంది ఇంగ నెక్స్ట్ ఏమైనా హెడ్ఏక్ ఫీవర్ బాడీ పెయిన్స్ అవి తీసుకుంటే సరిపోతుంది అక్కడ క్లైేమేట్ నీ చేంజ్ అయితా ఉంటుంది కదా అప్పుడు మనం జాకెట్స్ కూడా చూ తీసుకొని వెళ్ళాలన్నమాట స్వెటర్స్ అట్లాంటివి ఏమన్నా ముందు జాగ్రత్తగా
అదే అదే అదే చెప్దాం అనుకుంటేన్నా ఇంతలోపు నువ్వే చెప్పావు లేదంటే చలి పడుతుంది ఎక్కువ అక్కడ వితౌట్ జాక అంటే మఫ్లవస లేకుండా వెళ్లామ అంటే
ఉ ఇంకా ఎవరైనా వస్తారంటనా ఏమైనా అడిగినావా లేకుంటే ఇప్పుడు అడుగుతావా
అయితే కొంతమంది వస్తారు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం మాట్లాడుకొని మళ్ళీ గ్రూప్ లో వాళ్ళకి మెసేజ్ చూ చేద్దాం వాళ్ళు వస్తే పిలుచుకొని వెళ్దాం అంటే గ్రూప్ గా గ్రూప్ తో వెళ్తే ఇంకా చాలా ఫన్ గా ఉంటుంది కదా ఎంజాయ్ చేయొచ్చు బాగా
కానీ ఎక్కువ మంది అయితే ప్లానింగ్ కష్టం అవుతుంది అసలు కొంచెం బడ్జెట్ తగిన అసలు హ్యాండిల్ చేయ చేయలేమనమాట మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే బాగా పోయి రావచ్చు
అంటే ఎక్కువ మంది అంటే ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అంతే ఎక్కువ ఏం లేదు నువ్వు చెప్పింది నిజమే అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఏమి వెళ్ళము ఇప్పు ఒక ఫోర్ టు ఫైవ్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ సా కదా వాళ్ళు పాటీ
అయితే ఈ రోజు గ్రూప్ లో మెసేజ్ పెడదామ ఈ కాల్ తర్వాత మాట్లాడేసిన తర్వాత
ఆ అ పెడదాం ఎవరు వస్తారో రారు తెలుసుకుందాం
ఉం టికెట్స్ బుక్ చేసే ముందు ఫైనల్ కౌంట్ కావాలి కదా లేకుంటే కొంచెం మిస్మ్యాచ్ అయినా కొంచెం తక్కువ పడినా లాస్ట్లో హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఉంటే కష్టం కదా మనకే మళ్ళా
అవును మరి అయితే నేను ట్రైన్ టైమింగ్స్ చెక్ చేస్తాను ఏమైనా సీట్స్ ఖాళీగా ఉన్నాయా లేదా అని చెక్ చేసి మెసేజ్ చేస్తాను వాళ్ళది కన్ఫర్మ్ అయితే ఎవరు వస్తారో ఇమీడియట్గా బుక్ చేసేసుకుందాం
ఉం వీకెండ్స్ లో కాకుండా కొంచెం వీక్ మిడిల్ లో వెల్దమ్ ఎందుకంటే వీకెండ్స్ లో చానా మంది పోతా ఉంటారు కదా
అవునువును
నేను హోటల్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే చూస్తాను అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే హోటల్స్ మనకి తినేకి ఎక్కడ ఫుడ్ బాగుందా లేదా అని ఆ ఆప్షన్స్ ఏమైనా ఉం టే చూస్తాను స్టేకి కూడా కావాల కదా ఇంకా మనకి హో తెలసి
సూపర్ మనం మంచి టీమ్ ల పని చేేస్తున్నాం తెలుసా
ఉం టీం వర్క్ ఇజికోస్ టు స్మార్ట్ వర్క్ అంటారు
అవును
ఉం అవును ట్రిప్ కూడా సక్సెస్ అవుతుంది మనం మంచిగా ప్లాన్ చేస్తే సక్సెస్ అయితుంది అందరు వస్తే
ఇంకేమన్నా తెలుసా నీకు ట్రిప్ గురించి లైక్ ఇంకా ఏమన్నా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ లేకుంటే ఎవరన్నా వెళ్ళింటే వాళ్ళని అడిగి ఏమన్నా కనుక్కుంటావా
ఆ అంటే రీసెంట్ గా మా ఫ్రెండ్స్ వాళ్ళు మా ఫ్రెండ్స్ మా కజిన్స్ మా కజిన్స్ వాళ్ళు పాండిచ్చేరికి వెళ్ళినార అనమాట అక్కడ కూడా మంచి తిరిగే ప్లేసే అది బాగుంటుంది చాలా బీచెస్ ఉంటాయి అసలు ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ కి దగ్గర దగ్గరలోనే బీచెస్ ఉంటాయ అన్నమాట దగ్గర దగ్గరే అక్కడ ఇంకా వచ్చి మె ఇంకా పార్టీ హాల్స్ ఉంటాయి ఇంకా ఫ్రెండ్స్ కాలనీ ఉంటుంది అది కూడా మంచి ఎంజాయ్ చేసే ప్లేసే
అంటే మనం వెళ్ తొండదారు కూక్కదా అక్కడ బీచెస్ ఏం ఉండవు గ్రీనరీ ఆర కు దగ్గర నాకు తెలిసి ఒకటి ఏదో ట్రైబల్ కమ్యూనిటీ ఉంద అనుకుంటా అక్కడ మనం కాస్ట్యూమ్స్ ఎస్ అంటే వాళ్ళ రెడీ చేస్తున్నారు కాస్ట్యూమ్స్ వేసుకొని ఫోటో తీసుకు కోవచ్చు లైక్ బంజారా వాళ్ళు అంటారు కదా అ
అరకునే నా అక్కడే నా వాళ్ళ అంటే చనా ఇన్స్టాగ్రామ్ లో వచ్చాన్న చూసిన నేను
అక్కడే అది
ఉమ్మ్ అంటే నాకు అంత ఐడియా లేలే నేను ఏదో అనుకున్నా ఏదో ప్లేస్ అనుకున్నా అరకు అని తెలియదు నాకి
మంచి బ్రేక్ అవుతుంది అనమాట లైక్ కొంచెం దాని తర్వాత ఫ్రెష్ గా మన లైఫ్ ని స్టార్ట్ చేసుకోవచ్చు
హు ఖచ్చితంగా
అన్ని స్ట్రెస్ అన్ని అయి పోతాయి టెన్షన్స్ అవన్నీ పోతాయి
హుమ్ సరే అయితే ఇప్పుడు
ఆ చేసి పెడతాను నువ్వు చూస్తా ఉండు
హ సరే అయితే
బాయ్ హు